ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు అయిపోయిందా ప
ఏం చేస్తున్నారు మేడం
నేనా ఏం చెయట్లేదండి ఇప్పుడే టీవీ చూద్దామని కూర్చున్నాను ఇంకా మీర్ కాల్ చేసారు కదా కాల్ మాట్లాడుదామని ఇవ్ తల రూమ్ లో కోచ్చాను హు మ్ పండగలకి ఇష్ ఇంకా మీకు శ్రీరామనవమి పండుగ ఉన్నట్టుం కదా ఆ మార్కెటింగ్ చే అదే ఇది చేసారా షాపింగ్
మీరజేసిరా మేడం
ఆ లేదండి మాకు ఈస్టర్ కదా ఈస్టర్ కి చేసేసామైపోయింది ఆ షాప్ కెళ్ళి తీసుకోవడం కాకుండా ఇప్పుడు మార్కెటింగ్ లో చాలా ఇవి వచ్చినాయ్ కదా వేరియేషన్స్ వచ్చినాయ్ కదా
ఆ లాగా మేడం
లైన్ లో సారీస్ ఆ సారీస్ కూడా ఆన్లైన్ లో కొనుక్కోవడం డ్రెస్సెస్ ఆన్లైన్ లో కొనుక్కోవటం అలా చేసింది కదా ఈజీ గా మ్ మార్కెట్ ఆమ టింగ్ అంతా ఆల్మోస్ట్ కొంచెం ఆ వెళ్లే వెళ్ళకుండ ఆన్లైన్ లోనే చేసుకుంటున్నాం ఈ మధ్య మరీ ఇంకా పెళ్లి షాపింగ్ అంటే తప్పదు ఎల్లాలి
అలాగా మేడం
మామూలు పండుగలకి చిన్న చిన్న పార్టీస్ కి బర్త్డే పార్టీస్ అట్లాంటి ఆల్మోస్ స్ట్ ఆన్లైన్ లోనే చే చేస్తాము మ్
మీరు షాపింగేళ్ళర మేడం అసలు షాపింగ్ అసలు వెళ్లరా
లేదు వెళ్తాము కాకపోతే ఏంటంటే ఆ లేదు లేదు షాపింగ్ కి వెళ్తాము ఆ కానీ పెద్ద అకేషన్ అంటే ఈ మధ్య బాగా ఆ చిన్న చిన్న అకేషన్స్ కి అట్లైతే ఆన్లైన్ లోనే కానీ పెద్ద ఫంక్షన్స్ లేకపోతే మ్యారేజెస్ అట్లా అనుకోండి ఇంకా షాపింగ్కి వెళ్ళి నాలుగు షాపులు తిరిగి చూసుకోవడమే మ్ ఇప్పుడు అసలు ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చాలా ఎక్కువైపోయింది కదా ఆ కు కూరగాయల దగ్గర నుంచి ఛీ అసలు సమస్తం వచ్చేస్తున్నయ్ ఆన్లైన్ లో
ఇప్పుడు కూరగాయలు మార్కెట్కి వెళ్తారా మేడమ్ ఆన్లైనే చేస్తార మీరు
ఆ మేము వీక్లీ వన్స్ టెన్ డేస్ కోకసారి మార్కెట్ కి వెళ్తామండి బ్లాంక్
అలాగా మేడం
మళ్ళీ ఏదైనా అవసరం అవుతాయ్ అనుకోండి అప్పుడు చిన్న చిన్నవి ఏమన్నా ఆ ఆన్లైన్ లోనే తెచ్చుకుంటా ఆ చిన్న కూరగాయలు అంటే ఎమర్జెన్సీకి తీసుకొచ్చుకుంటాం కదా ఆ ఇంకా అవన్నీ ఆన్లైన్ లోనే తెచ్చుకుంటాం మ్ కానీ ఎ క్కడ చూసినా మార్కెట్లో కూడా డబల్ రేట్స్ అయిపోతున్నాయ్ లేండి ఆన్లైన్లో అయితే మార్కెట్ లో కంటే కొంచెం చీప్గా వస్తాయి మ్ అది కూడా మనం లక్కీగా ఏంటం టే వాళ్ళకి ఆ సంత మనకి బయట సంత ఎలా పెట్ స్తరు అలా అలా పెడుతారు అనమాట ఒక్కొక్క ఒక్కొక్క డే ఒక వెన్స్డే గాని థర్స్ డే గానీ అల మ్
ఇంకా ఎలా మార్కెట్ చేస్తారు మేమ్ మార్కెటింగ్ ఎట్లా వెళ్తరు మేడం మీ శారీలు ఎంత రే ట్లు ఉంటయ్ ఒక్కొక్కటి
ఆ అ రేట్ ఆ టెక్స్చర్ ని బట్టి ఉంటది పట్టు శారీస్ అనుకోండి చాలా కొంచెం రేట్స్ ఏ ఉంటా యి మ్ ఇప్పుడు ఆన్లైన్ లో ఏంటంటే పట్టు శారీస్ కంచివరము ఆ బెనారస్ అవి కూడా కొంచెం తక్కువలో దొరుకుతున్నయ్ అన్నమాట్ ట బెనారసు కంచి ఆ శారీస్ కూడా తక్కువ రేట్స్ లో దొరుకుతున్నయ్ ఆన్లైన్ లో అంటే ఆ మనం బయటికెళ్ళి అంత టైం స్పెండ్ చేయకుండా ఇంట్లో ఇంట్లో కుర్చొనే తెచ్చుకోవచ్చు అట్ల మ్మ్ అది కొంచెం కన్వీనియంట్ గా ఉంది ఈరోజుల్లో మ్మ్ మీరెలా జేస్తారు షాపింగ్
మేము బైటికేళ్తాం మేడం మేము షాపింగ్ కి షాపింగ్ కి బైటికి వెళ్ళి ఒకటేసారి వెజిటేబుల్ అన్ని ఒకటేసారి దే చుకుంటాం మ్యారేజీడేకి అని పండగలకనో ఉగాది అనీ దసరా పండగకని అన్ని అండ్ మళ్ళీ డీమార్ కెళ్తాం ధీమార్కెలి అన్ని సరుకులు గీట్ల అన్ని తెచ్చుకుం
ఉమ్ డిమార్ట్కెల్తం మేం కూడా సరుకులు అయ్యన్ని తెచ్చు బాగుంటాయిండి అవును అవును ఆఫర్స్ గూడా ఉండేది మాక్
ఉమ్
డీ మాట్లో ఆఫర్స్ ఉంటాయి కొంచెం మనవ్ ఎక్కువ కొనుకోవచ్చు అప్పుడు వెరైటీస్ దొరుకుతయి
మేడం
అవును ఒక్క దగ్గరే అన్ని వస్తువులు ఉంటాయి ఆ వెరైటీస్ అన్ని ఆ ఒకసారే మనం చూస్ జేసుకోవచ్చు ఉమ్ ఇంకా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి గదా
మ్
ఆ మాల్స్ అట్లా అట్లాంటి వాటిల్లో అయితే ఇంక అన్ని వస్తువుల దగ్గర నుంచి ఫర్నిచర్ దగ్గర నుంచి బట్టలు అన్ని ఉంటాయి పెద్ద పెద్ద మాల్ సున్నై
ఉంటాయి మేడం నిజంగా ఉంటాయి మేడం మీర ఓపికతోన్ దిస్కొనిరవాలి
అది ఓపిగ్గా తిరి గి ఒక్కొక్క కాపోతే కొంచెం పెద్దవాళ్ళు ఆపెద్దవాళ్ళు వెళ్ళలేరు అంటే అలా అన్ని నడుచుకుంటూ చూడాలి కదా
అవును మేడం
మ్మ్ అలా కాకుండా కొంచెం ఆ యంగ్స్టర్స్ అనుకోండి మంచిగా అంతా తిరిగి ఆ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ కొనుక్కచ్చుకో చూ అయినా ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎక్కువ షాపింగు ఆ లంశంగా అంటే అన్నీ ఒక్క దగ్గరే కనిపిస్తాయి అంటే దొరుకుతున్నాయి మనకు
ఆ ఒక్క దగ్గరే ఆన్లైన్స్ లో అయితే అన్ని ఒక దగ్గరే చెస్కోచ్చు మళ్ళీ డీమార్టుకెళ్లినా గూడ ఒక్క దగ్గరే అన్ని మనకావాల్సిందన్ని చూసి ధీ అ దగ్గరుండి చూసి ధీసుకొని రావడం మేడం అది చాలా బావుంటది ఎంత బావుంటాద్ అండు వస్తూలు మళ్ళీ అక్కడ లేదు ఇక్కడ లేదు ఆడ బోవాలి ఈడపోవాలి అని తిరగ కుండా ఒకటే ఒకటే డిమార్ట్ లో మొ త్తం ఒకటే దగ్గరుంటై గాబట్టి అన్ని తీసుకొని రావాల్సిందే మనం తెచ్చుకోవచ్చు
ఆ ఎంత లిస్ట్ రాసుకున్నా కానీ చాలా మర్చిపోతాం కానీ ఇప్పుడు ఈ మాల్స్ లో అం టె డిమార్ట్ లో మనకేదురు కనిపిస్తా ఉంటాయి ఆ కనిపిస్తుంటే మనం మర్చిపోయినాయ్ కూడా ఆ అప్పుడు గుర్తొస్తాయి మ్మ్ అప్పుడుగుర్తోచ్చి తీసకోటానికి వీలవుతది ఆ బాగుంటది షాపింగ్ అట్లా ఇంకా పిల్లలైతే చాలా పిల్లలకి డ్రెస్సెస్ కానీ వాళ్ళకి ఆ ఆడుకునే వస్తువులు కానీ అవన్నీ చాలా ఉంటాయ్ అస
బొమ్మలు గాని అన్నీ తెచ్చుకోవచ్చు మనం ఇంక మనం ఏం కావాలన్నా అన్ని తక్కువ రేట్లతోనీ మనకు మంచి
అవును తక్కువ రేట్స్ లో కరెక్ట్ కరెక్ట్ మ్ ఇంకా ఇంకా షాపింగ్ ఇంకేం చేస్తారు ఎక్కువ అంటే గోల్డ్ అట్లాంటిది కాదు లే మనం రెగ్యులర్ గా రెగ్యులర్ షాపింగే
రెగ్యులర్ షాపింగ్ అంటే మేడం మేం ము ముగ్గురం కలిసి ఎల్ తమ్ నేను నా బాబ్ మా బాబ్ మా పాప ముగ్గురం వెళ్తాం వెళ్ళి ఇగ ఆయనకు కావల్సి నాయ్ ఆయనే తీసుకుంటాడు మేం కావాల్సింది నా నేను తీసుకుంటా మా పాప కావాల్సింది మా పాప తీసు కుంటది
అవును అసలు అవును అసలు మనం డిమార్ట్ ట్ కానీ మాల్స్కి వెళ్ళామనుకో ఎవరీ వింగ్ిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లలకి పిల్ పిల్లకి పిల్లలేళ్ళిపొత రూ వుమెన్స్కి వుమెన్ ను గర్ల్స్ కి గర్ల్స్ అట్లా ఎవరికి వాళ్ళు బుట్ట పెట్టుకొని ఏసేసుకుంటారు దాన్
హా బాగుంటది ఇది ఈ మార్కెటింగ్
ఆ బాగుంటది అన్నీ ఒ ఒక దగ్గరే దొరుకుతాయి మనకి ఆ ప్రాబ్లం ఉండదు మర్చిపోయినాయ్ కూడా గుర్తుొస్తాయి అవును మ్
ఇంకేం చేస హా ఇంకేం చేస్
ఇంకా ఇంకా ఏం చేస్తాము మార్కెటింగ్ లో అంటే ఆ గోల్డ్ అట్లాంటిదంటే ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ ఒకసారి డబ్బులన్నీ జమ చేసుకొని అంతే కదా మ్ అలానే కొనుక్కవాల్సి ఓస్తది చిన్న చిన్న థింగ్స్ అనుకోండి మంత్లీ వన్స్ ఇంట్లో కావల్సినవి గాని బెడ్షీట్స్ అట్లాంటియన్నీ మనం ఆ టైం చూసుకొని అందరికీ ఆ కన్వీనియంట్ గా ఉన్న టైం చూసుకొని పోవటమే
అవును మేడం
ఇంకా మీరు పిల్లలకు కూడా మీరే సెలెక్ట్ చేస్తారా
ఆ మేమే సెలెక్షన్ చేస్తాం మేడం మ్ పిల్లలకు
మ్ హు అంతేలేండి వాళ్ళ చాయిస్ ఉంది మేము నా శారీస్ సైతే నేనే సెలెక్ట్ చేసుకుంటానండి
మేడం మ స న్
ఆ మొ పిల్లలు మొగ పిల్లల్ కాబట్టి ఇంకా వాళ్ళ డ్రెస్సెస్ నాకు పెద్దగా తెలియవు ఆ ఇంకా వాళ్ళు ప ప మొగ పిల్లలు ముగ్గురు వాళ్ళే చేసుకుంటారు
ఆ బాబు ఆయనఅయనే సెలెక్షన్ చేస్ సెలెక్షన్ చేసుకుంటాడ్ మా పాపది నేను చే నేను చేస్తా మేడం సెలక్
అంతే గర్ల్స్ కదా మ్ గర్ల్స్ అయితే ఇంక మన మాట వింటారు కొంచెం
శారీ అయితే నేనే చేసుకుంటా మేడం
అంతే అంతే మ్ అసలు ఇప్పుడు అంత ర్యాపింగ్ శారీస్ వస్తున్నాయి కదా
ఆ అలా
వాళ్ళే చేసి ఇస్తున్నారు. మనం జస్ట్ కొనుక్కొచ్చుకొని ఇంట్లో బ్లౌజ్ కుడ రెడీమేడ్
వర్కింగ్ వర్కుంగ్ వర్క్ చేస్తుంద్ మేడం వర్కు వర్క్ చేసి ఇస్తున్నారు
చాలా దొరుకుతున్నాయ్
ఆ చాలా దొర్కుతయ్ కూడా బానే ఉంటది మేడం ఇంకంతా మొత్తం రెడీమేంటే
ఆ తెచ్చేస్కోవచ్
అది మనం ఇప్పుడు అట్ల రేట్లు పెట్టి కొన్కుంటే ఐపోద్ది వంద రూపా పల్ బ్లౌజ్ రెండందల్ బ్లౌజులు వెట్టి వస్తున్నాయ్ గద మేడం అన్లా మేమ్ తీస్కుంటాం మ
అవ్ను నెను గూడ వాడ్తానది అవి రెండు మూడ్ సార్ల్ కి మనకి ఆ మ్యాచ్ అయ్యేటట్టుగా తీస్కున్నాం అన్కోండి ఆ చక్కగా డిఫ్రెంట్ బ్లౌజెస్ వేస్కున్నట్టుంటది.
ఆ మ్యాచింగు మ మ్యాచింగ్ కాకుంన్న శారీ కట్కుంటే చాలు మేడం.
అవునవును అవ్ను ఆ సెట్ అవతది ఇప్పుడోచ్చే ఎంబ్రాయిడ్రీ వర్క్ ఆ శారీ ఆ బ్లౌజెస్ ఐతే రెండ్ మూడ్ శారీస్ మీదికి మ్యాచ్ అవుతుంది. రెండు మూడ్ శారీస్ మీదికి మ్యాచ్ అవుతుంది.
బావుటాయన్నీ
అవునండి ఇంగా
ఏ షాప్ ఏ షాపింగ్ ఎక్కువెళ్తార్ మేడం మీరు
మేమా ఆ ఎక్కువ బట్టల్కే ఆ బట్టలే ఎక్కువ మిగిత్ తయన్నీ అ దీంట్లో ఆన్లైన్ లో కూరగాయలంటే అట్లాంటివన్ని ఆన్లైన్ లో ఆ ఓన్లీ ఇది మాత్రమే బట్టల్ మాత్రమే అ షాప్ కెళ్ళి తెచ్చుకుంటాం. ఇకా మిగతాయి ఇవన్నీ పిల్లల బట్టలు అవి మాత్రం ఇక్కడే ఆన్లైన్ లోని ఇప్పుడెంటి ఆన్లైన్ లో అన్ని వచ్చేస్తున్నాయ్ కదా బెడ్ షీట్స్ మొదుల్కొని అన్నీ కూడా ఉమ్ ఓకే ఆండి ఓకే ఆండి బాయ్